హలో
హలో
ఆ అక్క హలో
ఆ వినపడతందారా వినపడ్డది ఇప్పుడే
వినపడ్డదా అక్క
ఆ ఇప్పుడుద వినపల్లేదు సైలెంట్
అదే నేను చాల చెప్పనండి. అలా ఉంటాను కూడా అసలు నిన వినపడొతలేదు.
ఆ అంతకు ముందు ఫోన్ వచ్చింది వేరే కాలు
ఆ అ హా వేరే కాలు మాట్లాడతున్నవా
ఆ కట్ జేసినాలే ఎమ్మటేగా నువ్వు చేత్తానవని కట్ జేసిన
ఆ ఎందుకక్క నీకు ఇలా చిటి లేదా చిటికాడికి పోలే
నేన్ పోలేదురా లతాకి ఇచ్చిన డబ్బులు ఇచ్చిరమ్మని
ఆహా అయితేనేే చిట్టికాడి పోయిన పోయినవేమోని చూత్తాన ఇప్పటి దాకా
ఆ నేను పోలె ఇగో లతక్క కి ఇచ్చినా ఈ పోయి వచ్చింది ఇప్పుడే
ఆహ ఎం జెత్తారక్కా శిలు
రేపు మిరపకాయల గేడింగ్ చెయ్యాలరా ఎండుంటాయి కాయలు గేడింగ్ చేయాలి ఆ రెండోసారి గోపిచ్చినాం కదా మొన్న
ఆహా ఐనాయా మరి కోసుడు
ఉంది మళ్ళీ పచ్చికాయ ఉంది.
ఏంటి తేజనా త్రి ఫోర్ వన్ హా
త్రీ ఫోర్ వన్ మళ్ళీ పచ్చికాయ్ ఉంది కొద్ది కొద్దిగా ఇదేమో తేజా అసలు కోపియడం మోదలు పెట్టలే కోపియాలింగ
ఆ మొదలే పేట్లే ఎందుకి సరిత అక్కోళ్ళు అందరు ఎప్పుడో గోపితారుగా
అదేలేగాని పచ్చికకాయంది బాగా దాంట్లో నీళ్ళు పెట్టిన మొన్న నాలు రోజులు అవుతుంది నీళ్ళు పెట్టి
హ హ ఈ అంత రాళ్తదని హగి
ఉ అయినా కోపిచ్చుడే రా ఇంగ దొరుకుతే ఈ మధ్య కూలోళ్ళు ఆ త్రీ ఫోర్ వన్ కాయ కళ్లంలో ఉంది
ఆ
అదోక పక్కకు పడితే ఇంగ అవి కుప్ప పోసుకున్నాం అనుకో ఈ కాయ గోపిచ్చి పోసుకోవచ్చు ఆ
ఎన్ని ఏకరాలు ఏసీలు
పాతికి తక్కువ రెండుకరాలు ఉంటందా ఎకర ఉన్నారా కొంచెం ఎక్కువ రెండుకరాలు తక్కువ
ఆహ కొంచం నయమేనా అక్క కాసుడు
పర్వాలేదురా మరీ అంత పోలేదు మరీ అంత గాయలే మామూలుగా కాసింది
ఐతేపాయతీ ఈసారి రేటు ఉన్నందుకు నిరుడు పోయినందుకు
ఆ
మరి నీరు రెటే రేటే లేదా
నీరుడు అసలు రేటు లేక మొన్ననే అమ్ముకున్నాం కదారా కాయలు తేజా కాయలు అప్పుడు నీరుడు అంత నూ ట యాభైకే ఇచ్చిన అసలు మస్తుంది పోయిన సంవత్సరం మా కాయ అయితే అసలు
ఆ
ఈసారి కూడా బానే ఉందిలే గానీ
ఆ మొన్న రేటే ఉంది కదా అక్క
మొన్ననే అమ్ముకున్నాం ర తేజ పోయిన సంవత్సరం అమ్మలే మేము
రేటు పడంకనే అమ్మిల్ల
ఆ మొన్ననే అమ్ముకున్నాము
ఆహ అయిన త్రీ ఫోర్ వన్ కే బాగా రేట్ ఉందట గా తేజ
ఆ ఆ లేదు తేజా పంతొమ్మిది వేల అట్లున్నది త్రీ ఫోర్ వన్ ఇరవై రెండు ఇరవై మూడు దాకపోతాంది
ఆ అటుగాదా అమ్మోలదేమైన కాషింద అక్క మరి
ఆ మంచినే కాసిందిరా త్రీ ఫోర్ వన్ మంచి కాసింది వాళ్ళది ఇంకా మొత్తము అసలు సింగల్పట్ త్రీ ఫోర్ వన్ అట్లా పెట్టిది కానీ మత్తం తీ ఫోర్ వన్ అయితే అసలు మస్తు డబులు వచ్చేవి వాళకి కూడా ఈసారి
అసలు త్రీ ఫోర్ వన్ కొంత మంది మస్తు కాశినై తెలుసా
త్రీ ఫోర్ వన్ బాగాకసింది సింగల్ పట్టి కాయలేదురా
అసలు కాయాలె
ఏ కాయాలే అంతా రెండు కింటాలు అయితయి కావచ్చు ఎకరం ఏసిండ్రు గాని అది సగం ఇది సగం వేసిర్రు
ఎకరమే కింటనే రెండు కింటాల్ ఐతాయా
ఆ ఆ అరెకరము ఇది ఉంటది పది సింగల్ పట్టి అరెకరము త్రీ ఫోర్ వన్ ఉంటది
ఓరిని కాశినయ్ సింగల్ పట్టి కూడా మంచిగానే కష్
ఆ మా అమ్మోళ్ళది బాగా కాయాలే కానీ త్రీ ఫోర్ వన్ బాగా కాసింది
ఆహ ఎక్కడక్క మీ వొల్లేసింది తోట
ఎంద్రా
ఈ మీ కూడా వేసింది తోట ఎక్కడ?
మామ్మూళ్ళసారి ఇక్కనే కుంట దగ్గర వేసిండ్రు
ఆ హా మీ వాళ్ళది సోంత శేనేనా
ఆ సొంత చేనే ఏసిండ్రు మొత్తమేస్కొని ఉంటే బాగోచ్చేది అసలు వాళ్ళకి ఈసారి
ఆహ్
ఉత్త మేలే కదా తినలేద్రా ఇంగో వంట ఇప్పుడే బియ్యం పెట్టినా ఇలా సండే కదా చికెన్ తీసుకొస్తా అను పోయిండన్న హుహ వంట చేయాల ఓత్తే ఆ
నాక్ పోద్దేలక్కా
ఆహా తీసుకురాలే పొద్దున్న టమాటా
అవున అంటే చెనికి పోయినవా
ఇవాళ్ళ ఇంటికన్నున్నా నిన్నయ్యలా వాళ్ళంటి ఇంటి దగ్గరుంటే నేను చేన్కి ఓను సామాన్యంగా ఇంట్లోనే ఉంటా. అ తప్పదంటే పోతా గాని హుహ్
మరి ఇంటికన్నప్పుడు తెప్తే రెండు పూటలు తినడాక్క మ ఆ ఇంటనే ఉన్నా పోద్దునేచ్చుకుంటే రెండు పూటలు తినడా
ఏంటిది చికెనా ఏ పొద్దున్నంత ఇంట్రెస్ట్ ఉండదు సాయంత్రమే తినాలన్పితది ఎందుకోది హుహ్
వారిని ఆహా ఇంటికనే ఉండవుద ఎట్లైనా ఇంకాయన రెండు పూటలు తింటాడు కదా మంచిగా
అహ్హ్ ఏమో ఇగ పొద్దుందేయలేదు టమాటా వండినా టమాటాలు ఉంటే వండినా అదే
ఉహు
ఇప్పుడేదేత్తాన్ పోయిండు
ఇగ తెచ్చి వాండేసార్కి తోంమిది గాక్కా
అహ్హ్ అదో మీద ఇంకా రానుకు రాలి అందుకే ఫోన్ చేయమన్నా మళ్ళ వంట చేస్కుంటుంటే లేటైతదిలే అని హ్హ్
ఆహా ఆ అదేలేగాని తెచ్చి వండే తినేసరికి తొమ్మిది కాదు.
ఆ అయితది మరి లేట్ కాదు ఇప్పుడే ఏడు దాటనే దాట ఏడున్న అయితనే ఉండే
ఆ మీ ఖుషి వనుకోవడా మరి?
ఏం పడుకోరో ఉంటాడు అట్లేం లేదు రోజు ఇం అక్క మీ సెవెన్ థర్టీకే తింటాం మీ ఇయ్యాలే లేటు
అంతేనా అ అయినింగా మీ ఇళ్లలో ఎవరు పిల్లలేరు కావచ్చు మీ ఖుషి ఒక్కడే కావచ్చు కదా. ఇగ వాళ్ళేవ్వరు లేరు కద ఇగ ఖుషోక్కడైనాయే
ఆ
హుహ్
ఒక్క నిమిషం ఆగురా కళ్యాణి కాల్ కట్ జేయకు.
ఆ
వేరే ఫోన్ మాట్లాడతాను ఫోన్ ఓత్తాంది.
ఓ మాట్లాడాకక్క మళ్ళ నాది కట్ అయిపోద్ది ఇక వేస్ట్ అయితది.
అయ్యో
ఆ ఇంకొక ఎన్ని నిమ్షాలు ఉన్నది ఒక మూడు నిమ్షాలే ఉన్నాది ఆగరాదు. ఒక మూడు నిమ్షాలే ఉన్నాదావు
అదే వేరే ఫోన్లోత్త ఉన్నాయి. హిహిహి
ఆ ఎందుకు చిట్టి కానుంచా
చిట్టి కాడికి గదులే సీనన్న ఫోనచేతండు ఇక్కనేే
ఆ ఒక్క ఒక్క మూడు నిమ్షాలాగరాదు మై రిటర్న్ చేతూ వాట అయిందిలే ఒక్క మూడు నిమ్షాలైతే అయిపోది ఆ ఒక మూడు నిమిషాలె ఉన్నది. ఎందుకు అక్క మళ్ళీ సినన్న గిప్పుడేం చెత్తండు
వంటెమ్ చేసినవు రా ఆ
ఇప్పుడే ఆమ్ బియ్యం బెట్నా అక్క
బియ్యం బెట్నా కూర
కూర మాది ఇవాళ పొద్దున చికనే
చికెన్ తెచ్చిండ్రా
ఉమ్ ఇంగ తెతే మేమ్ పొద్దున్నే
ఆహా హ తెచ్చుకుంటే పొద్దున్నే తెచ్చుకుంటర
ఆ ఆ మళ్ళ సాయంత్రం తెస్తే మళ్ళ పొద్దున్న బాక్సు లోకి మళ్ళా వేరే కూర అండుడు ఏదీ ఇదంత ఏందని పొద్దున్నే అంటే పొద్దున ఆ పెడితే నేన్ మధ్యాహ్నం అప్పుడు అచ్చినంక వండిన
అదేలే
ఉ ఉ ఉ
ఏ
మళ్ల సాయం మళ్ల పొద్దున్న బాక్సులలోకి మల్ల కూర
పొద్దున ఆ బాక్స్ల కావద్దా అదే అంటాండు ఏమో ఇవాళ నైట్ పడకపోతే ఏం గాదు ఇంగ రేపు పొద్దున కాయలు కొంచం దగ్గరకైనా అనుకుంటం పోయి
ఆ అదే ఆరు రోజులు భారీ తుఫానాని ఇచ్చిరు గదా
అదే ఇచ్చిండ్రా ఏం చెత్తదో ఈ వర్షం ఇగ కాయలు కోసుకునే దకుంటే బాగుండు వారం పది రోజులు బడకు ఉంటే ఏం గాదు ఇగ
అయినా మాబేమ్ వాతలేదు గాని ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా గాలి వొత్తంది
గాలి వొత్తంది మ అదే ఎక్కడొ పడుతుంది వర్షం
అదే అదే నైట్ అంత ఏందో బాగా మబ్బు పట్టిందట గదా
ఆ నైట్ పటింది పట్టల దగ్గర కనుకొని వొచ్చినాం గాని ఏమో మరి మళ్ళీ వాన పడితే తడుత్తది గదా కాయ అంటే తెజ్ ఈ పట్టలు కప్పుకున్నాంలే వీటికి ఏం కాదులేరా
ఆ చెట్టు మీది వంటన్నావా
ఆ తేజ కాయలు ఏమన్నా గాలి వడగల్ళ అట్లాంటి హి ఏమో అర్థం కాలే బాగోత్తే రాల్తాయి
ఆ అంటే తేజాలే గదా అక్క రాల్నా ఏం గాదు కాని మరీ త్రీ ఫోర్ వన్ అయితే అన్ని తల్గాలైతాయి గదా
ఆ త్రీ ఫోర్ వన్ కోస్నామ్ లే రెండు సార్ వాటితో బాధలేదులే ఇంగ పచ్చికయ ఉన్నది
హ్మ్మ్ య తేజాలయితే ఎంగద్లె
తేజాలే అన్ని పండినయి ఒరుగయింది కాయ
మరి మెల్లగా స్టాడ్ జేత్తే అయిపోవు గదా అక్క
కోపిత్తం రా నా నీళ్ళు పెట్టినాము లేకపోతే మొన్ననే అడిగిండ్రు మాకు కొత్తమని
ఆ
నీలు పెట్టినామని ఆగినం
హలో
ఓ జంగల్ పెల్లల్లో కోశేది మాకు ఎప్పుడు వాళ్ళే వొచ్చిండ్రు మొన్న ఫస్ట్ సరేమో మనోళ్లు అద్దాలరామన్న పెద్దమ్మోళ్లు వొచ్చిర్రు
ఆ
వీళ్ళు రాయక్ కందర్ వొచ్చిర్ అప్పుడు
ఆహా.
ఉమ్ రెండోసారి మొన్న జంగాల్ పిల్లోళ్ళు వొచ్చి కోషిండ్రు.
ఇప్పుడు గుడా జంగాల్ పిళ్ళోళ్ళేనా.
ఇక ఎవరో ఒకరు వొత్తము వాళ్ళ మొన్ననే ఫోన్ చేసింరు వత్తమని కానీ వేరే వాళ్ళకి పోయింరు కింద అప్పుడు నీళ్లు పెట్టినాక వద్దన్నం ఇంకా. ఇగ
ఉ ఊమ్ అయితే మళ్ళీ ఎమైతంది ఈ రెండు రోజులు కొంచం ఎంతసేపు ఏంటాంలె అక్క్ ఎండ ఫుల్ పూడ్ కొడ్తాంటే
ఏ ఆరేపోయిందంట అన్న అంటాండు పోయొచ్చీ చేనుకి.
మరింక ఏంది ఇంకా కోస్కోక. ఏ మళ్ళా వాన పడ్తే అంతా గాలి గోట్కపోవుడు ఆహ్ నెరపోక్కలలా. వాడు అంత ఆగం ఆగం ఉంటది.
ఆహ్ అదే.
ఆహ్ కిందికాయలు అసలు సగంమే ఏరరు.
ఉమ్ ఏరరురా వర్షం పడితే ఇబ్బంది అయితది.
ఆహ్ అదే అదే. వర్షం పడ్తే ఎట్లయినా ఇబ్బందిలే అక్కా.
ఆహ్. ఇంగ ఆలోచించాలి.
ఉమ్మ్.
కాకపోతే ఏం కాదులే.
ఏమో అది కాకుండా ఇప్పుడు పడ్తానేమో వానలు ఏ ఎప్పుడు పంట మీద ఏదో ఒకటి లాగ్ చేయాల్సిందే.
ఊమ్. అన్న రోజ్ పోతాండా కాయ్ లెక్కను.
ఎందాక్క.
కాయలెక్కేకాడికిపోతాండారా.
ఇంగ నిన్న మా అమ్మాయికి ఎగ్జామ్ రాపిచ్చుకొని వచ్చిండాక్కా. ఉమ్ నిన్న పోలే. ఇంగ ఎగ్జామ్ ఎగ్జామ్ కు ఇంకా ఉండకుంటే ఎట్లా మన పనికొరకు చూస్కుంటే. ఏ పరిస్థితి ఏట్ల ఉండదో. ఇక పొద్దున పోయి ఆ ఎక్జామ్ అయిపోయేదాకా ఆనే. అడ్నే ఉండు ఓతండు పనేండు నారా దాక.
సరే రా.
ఊమ్.
అరే టైం అయిందిరా సరేరా కళ్యాణి ఆహ్ సరే.